హలో
హలో
హాయ్ అండి
హాయ్
బాగున్నార
ఫైన్ మీరు
ఉ బాగున్నానండి తిన్నారా
లేదు
లేదా
తిన్నారా మీరు
ఉ తిన్నామండి
ఏం చేస్తున్నారు
ఏం లేదండి ఖాళీగా ఖాళీనే కూర్చున్నాం
అవునా
మీరేం చేస్తున్నారు
ఖాలీ ఫ్రెండ్స్ తో బయటికి వెళ్తున్నామండీ
అవునా ట్రిప్పా
ట్రిప్ అంటే నార్మల్గా చిన్నది
ఉ హామ్ మీకు ఫ్రెండ్స్ తోటి బయటికి వెళ్ళడం బాగా నచ్చుద
అంటే బోరింగ్ ఇంట్లో ఉంటే బోరింగ్ గా ఉందని ఆ
వెళ్తున్నారా ఉమ్ ఈ మధ్యలో మీరు ఏమన్నా ట్రిప్స్ వేశారా
ఉమ్ ట్రిప్స్ అంటే తిరుపతి వెళ్ళా ఫ్రెండ్స్ తో
ఆహ మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉ అంటే ఫ్రెండ్స్ తో మీ ఎక్స్పీరియన్స్ ఎట్లాందో చెప్తారా
హమ్
మీరు వెళ్లారు కదా ట్రిప్ ఎలా ఎంజాయ్ చేశారో దాని గురించి చెప్తారా న అడుగుతున్నా
ఆ ఎంజాయ్ అంటే చేసాం బానే తిరుపతికి వెళ్ళి అట్లా తిరిగేసి దర్శనం కంప్లీట్ చేసుకొని మళ్ళీ రిటర్న్ లో బీచ్
ఉమ్ ఎల్లోచ్చారా మీ ఫేవరెట్ కలర్ ఏంటండి
ఫవరెట్ బ్లక్
ఓహో ఫేవరెట్ డిష్
చెప్పండి ఏం చేస్తున్నారు
ఏంటండి
ఏం చేస్తున్నార అంటున్నా
ఏం లేదండి ఇప్పుడే పనుల్లనీ కంప్లీట్ చేసుకొని కూర్చున్నాము మూవీస్ చూస్తారా
ఆ చూస్తా
ఏ టైప్ మూవీస్ చూస్తారు ఎక్కువ
ఎక్కువ అంటే ఫైట్స్
ఫైట్ మూవీస్ సాంగ్స్
సాౌంగ్స్ అప్పుడప్పుడు
ఓకే ఇంకా మీ హాబీస్ ఏంటి
అ
మీ హాబీస్ ఏంటి
హాబీస్ ఏం ఇకా హలో
ఆ చెప్పండి
ఇ వన్ మినిట్ చెప్పండి చెప్పండి
అంటే మీ హాబీస్ ఏమేం చేస్తారా అని
హా
తిన్నానండి తిన్నామండి
స్పెషల్ ఏ
మా ఇంట్లో వట్టి చేపల కూర
ఓ
తింటారా మీరు
లేదు అప్పుడప్పుడు
అప్పుడప్పుడు
హ
ఈ మధ్యకాలంలో మీరు ఏమన్న మూవీస్ చూసారా
మూవీస్ నిన్న చూసా
ఆ
ఏకా
హలో ఈ మధ్య కాలంలో మీరు ఏమైనా మూవీస్ చూసారా
ఆ చూసా నిన్న
ఏ మూవీ అండి
కింకగ్
స్టోరీ చెప్తారా నాకు
ఆ
స్టోరీ చెప్తారా
స్టోరీ అంటే మొత్తం కంప్లీట్ చేయాలేండి ఇంకా చూడాలి పెన్నంగ్ లో
సగమయినా చెప్పండి వెళ్తా
లేలైవ్బట్టన్ పృి మీ శ్రీస అంతే గ జిల్లా కంకో
జిల్లాదా
ఆ
ఎవరెవరు చూసారండి
ఒక్కడినే చూసా
అవునా
అ
ఏం కర్రీ అంటే ఏం ఏం కర్రీ తిన్నారండి అలా
ఇవాళ మార్నింగ్ తని ఈజా ఆఫ్టర్నూన్ బిర్యానీ నా ఫ్రెంస్
ఓకే ఏంటి పార్టీయా ఫ్రెండ్స్ త
అ నార్మల్ లి ఇన్న మళ
హ్మ్ హ్మ్ సో మీరు ఎక్కువ మీ ఫ్రెండ్స్ తోటి పార్టీస్ చేసుకుంటారు
య ా
హ్మ్
హ
హలో
హలో
హ
చెప్పండి ఇంకా
హుమ్ ఈ మధ్యకాలంలో ఏమైనా షాపింగ్ చేసారా మీరు
షోపింగ్ చేసా
ఎంటి ఆన్లైనా ఆఫ్లైనా
ఆఫ్లైన్లై
ఏం షాపింగ్ చేసరండి
ఏముంది షాట్స్ తీసుకున్న
అవునా హ ఇంకా
ఇంకా ఏముంది
ఇ మధ్య కాలం
ఎస్త బయిట్
ప్పు ఆ మీకు చికెన్ అంటే చికెన్ బాగా తింటారా మీరు
హ తింట
వండుతరా మరి
వండడం అంటే ప్రాపర్గా రాదు ఇం ఇట్లో ఎవ్వర్లేకపోతే
వండుతారా ఉమ్ ఇంకా మీకు అంటే నాన్ వెజ్ లో ఏమేమి ఇష్టం ఏమేమి ఎక్కువ బాగా తింటారు
ట బాగ ఎక్కువ
ఉమ్ హలో
హలో
హలో వినిపిస్తుందా
ఆ వినిస్
నాన్ వెజ్ లో ఇంకా ఏమేమి బాగా తింటారు
ఎక్కువగా అంటే బిర్యానీ ఓన్లీ అంతే ఇంక ఏం తినను ఎక్కువ
లైక్
స్
గసిఫడ్ తింటారా మీరు
ఉమ్
సీ ఫుడ్
ఉమ్ అప్పుడప్
సీ ఫుడ్ అంటే ఏం తింటారు సీ ఫుడ్ లో ఎక్కువ
ఆ ఏముంది హలో
సీ ఫుడ్ లో అంటే ఫ్రాన్స్ గానీ ఫిషెస్ ఉంటాయి టైప్ ఆ ఇంకా వేరే రకాల గ్యాస్ కట్టు రవవు బొచ్ చార్లాంటివి ఉంటాయి కదా ఇంకా చాలా టైప్స్ లేకపోతే పీ
చిన్న చాపోల్ తింటా
ఆ ఏవి జల్లలా మీరే ఫిషింగ్ చేస్తారా లేకపోతే మార్కెట్ పోయ తెచ్చుకుంట్ర
ఎక్కువగా మార్కెట్ అప్పుడప్పుడు పెన్స్తో వెళ్తాం సిం
సో ఫిషింగ్ వచ్చు అనమాట మీకు
ఆ వచ్చు
ఓకే సరే అండీ ఉంటా